ఆ హలో హలో నానే హలో, ఏం చేస్తున్నావున్నాని
హలో
హలో నానీ ఏం చేస్తున్నవ్?
హలో అక్క చెప్పక్క.
వినిపించట్లేద నా వాయిసు
ఆ వినపడుతుంది చెప్పక్క
ఏం చేస్తున్నావ్
ఏం లేదక్క ఖాళీ తినేసిట్ల ఇగ తిరుగుతాన్న
వాకింగ్ చేస్తున్నావా.
ఆ వాకింగ్ చేస్తూన్నాక్క.
తిన్నవా?
ఆ తినేసిన అక్క
మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు?
మా మమ్మీ డాడీ పనుకున్నారక్క
పండుకున్నద మీ అమ్మ
సీరెల్ చూస్తున్నరు, మా డాడీ ఏమో ఫోన్ చూస్తున్నారు.
ఆఆ
ఆ
నానేే బిర్యానీ ఎట్లా చేయ్యాలె నానే
బిర్యానియా
ఆ
బిర్యానీ ఎలా అంటే ఫస్ట్ మనం ముక్కలు, బిర్యానీ ముక్కలు కొట్టిచ్చుకోవాలె.
ఏ చికెన్న
చికెన్ని బిర్యానీ ముక్కలు కొట్టించుకోవాలి పెద్ద పెద్దయ్, వంద గ్రాములు నూటిరవై గ్రాములు
ఆ
కో ఆ పెరుగు హాఫ్ లీటరు, మూడు నిమ్మకాయలు, ఆ ఇంకా బి బిర్యానీ వస్తులు, బిర్యానీ వసులు బిర్యాని మసాలా చికె మా సాలా కొత్తిమీర పోదన కాస్తూర ఏమైంది కారం ఉప్పు పసుపు ఆ కస్తూరిమ ఏంటి
అది ఇప్పుడే వింటన్నా నేను
కాస్తూర్యం ఏంటి అదొక స్మెల్ వస్తంది అంటే ఫ్లేవర్ ఇస్తుంది అన్నట్టు ఆ కొద్ది కొద్దిగా ఉప్పు పసుపు జీ అల్లం వెల్లుల్లి పేస్ట్
ఏం ఏం చే ఏం చేయాలి మరి వీటన్నిటిని ఏం చేయాలి
ఇ దాన్నింటిని మ్యారినేషన్ చేసుకోవాలి
అంటే కలపాలా
ఆ మొత్తం ఇట్లా మొత్తం కలపాలి మొత్తం ముక్కకి బస్తుగా పట్టేటట్టు కలపాలి కలిపిన తర్వాత ఒక అర్ధ గంట పక్కకు పెట్టేయాలి
ఆ
ఆ పక్కకు పెట్టినప్పుడు ఏమైతుంది అనింటే గగాయ అంతా మసాలా మొత్తం ముక్కలు పీల్చుకుంటేయి అన్నట్టు
ఆ
పీల్చుకున్న తర్వాత నీళ్ళలా నీక మనం బగార బగారాన్ని వండుకోవాలి అదే మనం బాస్మతి బియ్య ఏమో ఇదే నార్మల్ మన ను ఇం బాస్మతి బియ్యం అయితే ఒక డెబ్బై శాతం ఉదికిన తవా అదే ఉడికిన తర్వాత మనం ఇటి పక్క ఇది ఏంది చికెన్ని మొత్తం ఇక చికెన్ కూర చేసేయాలి మొత్తం ఏం చేయని అవసరం లేదు దిగ ఆ గిన్నెలు వేసేసిన తర్వాత మొత్తం కూర లెక్క చేసుకోవాలి
ఓ
కో ఇ చేసుకున్న తర్వాత ఇక ఆ అన్నం ఏం చేసుకోవాలంటే వడ పోసి అన్నం ఇక బిర్యానీ ఆ కూరని ఇక కూర మీద పెట్టేయాలి ఆ కలిపేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని ఇక దాని మీద కొద్దిగా దీని మీద కొద్దిగా అన్నట్టు ఇక మొత్తం కలిపేయాలి
అంటే ఆ కరలో ఆనియాన్స్ పెట్టకూడదా
కర్రీల ఆనియన్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇక అప్పుడు ఏమైతుందిని అంటే సూప్ ఎక్కువ వస్తుంది ఆ బిర్యానీ ఎక్కు ఉంటంది అది మొత్తం ఎట్లుంటుందింటే పాలవు ఎక్కు ఉంటుంది పలోవ అయిపోతుంది దాని తర్వాత ఫ్రై ఆనియన్ ఫ్రై వేసేసిన తర్వాత దాని తర్వాత ఇక ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసేది మూత మొత్తం టైట్గా చేసేయాలి
నాని మా ఇంటికి ఎప్పుడు వస్తావు నానే
ఆ మీ ఇంటికా అక్క మీ ఇంటికి ఇప్పుడు పిళితే ఇప్పుడు వస్తాక్క
ఎల్లుుండే వచ్చి
ఆ సరే అక్క
ఎల్లుండి ఫ్రైడే మా ఇంటికి రాన్నాే
ఆ సరే అక్క
ఆ మా అన్న కొడుకు బర్త్డే ఉంది మన ఆ రోజు బిర్యానీ వండుకుంద
ఆ సరే అస నాకన్న మామ్మ మంచి చేస్తారు అక్క ఇగ
ఏ మీ అమ్మకు చేత కాదు
ఏ మా అమ్మ మసు అంటే శ్రద్ధగా చెతే మా అమ మసు చెస్తది మా అమ్మని హడావిడి పెడితే మాత్రం ఇక మంచి కాదు ఫ్లాప్ అయితది ఇ ఏడో ఆడ ఫ్లాప్ అయితదిగా ఇగ ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు ఇక ఆమెకు గావాల్సిన సా వాళ్ళు ఆయన్ని ఇచ్చేత్తే ఇగ ఆమ జేసుకుంటది ఇగ
ఇక్క రండి మేము డబ్బులు ఇచ్చేస్తా ఫ్రైడే రోజు ఇక్కడ చేసుకుందాం
ఆ సరే అక్క
ఆ
ఊ ఇంకేంది తిన్నార అక్క
తినాలి
ఇంక దిన్లేదా అక్క
తిన్లే
తొమ్మిదిన్నర అయితాంది గా అక్క
తొమ్మిదిన్నర ఏది పది పది వచ్చింది
ఆ
అంతకుముందే తిన్నలే గనీ తింటానో తిననో
ఊ హు
ఆ
ఇంకేంది అక్క మీ పిల్లలు ఎట్లున్నారు అ మంచిగున్నర అక్క ఇగ
మా పిల్లలు బాగానే ఉన్నారు నాని పండుకున్నరు
ఆహా
ఊ నువ్వుయితే బాగానే ఉన్నావు గదా
ఆ బానే అక్క బానే ఉన్నా అక్క నేను
నన్ను పొద్దున్నే వాకింగ్ కెల్లారాదు నాని
వెళ్దామా అనుకుంటాన్నా గ అక్క ఏం చేద్దాం పొద్దున్న ఒక రోజు లేత్తన్న నెక్స్ట్ రోజు ఏమవుతుంది అంటే నైట్ నిద్ర పడతలే లేట్ నైట్ వండుతన మల్ల ఆ నిద్ర జరిపోట్లే మధ్యాహ్నం పండుకుంటా అన్న జల్దీ లేత్ మల్ల మధ్యాన్నం పండుక్ డా నైట్ నిద్రొత్ తలే ఏయ కుదుర్త లేదు అన్నట్టు మాకు ఏప్రిల్ లో అక్క
థర్డ్ ఇయర్ వాళ్ళకు గూడ ఏప్రిల్లో ఫోర్త్ ఇయర్ ఇయర్ వాళ్ళ గూడా ఏప్రిల్లోనా
ఆ వాళ్ళకి మాకు ఒక వారం తేడా అంతే మాది అయిపో ఫస్ట్ వాళ్ళ పెడతరు వాళ్ళ పెట్టిన తర్వాత మాకు మాకు ఎన్ని ఒక మూడు రోజులే మాకు మూడు రోజులు ఎగ్జామ్ ఇయిపోతే మూడే సబ్జెక్ట్లు మాకు మూడే సబ్జక్ట్లు జల్ది అయిప్ పోతయి మా సార్ వాళ్ళు ఏం చేసార్ జల్దిగానికి ఒక ఒక రోజు రెంట్కు పెడ్తరు దాన్ తర్వాత నెక్స్ట్ రోజు ఒక పెడ్తరు అయిపోతది ఒక రెండు రోజులలా
అంటే నువ్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ కాలేదా
ఫోర్త్ లాస్ట్ ఇయర్ ఎగ్ గ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడనంటే ఏప్ మే ట్వంటీ ఫైవ్ నుంచి ఏప్రిల్ ఎయిత్ వరకు మ్ ఎంతా పదిహేను రోజులు
మీకా
మ్
మళ్ళీ ఆ
ఆ
సరే సరే సరే మరి ఎగ్జామ్ అయితే బాగనే రాయాలి
ఆ సరే అక్క
సరే సరే నాని
ఆ సరే అక్క
మరి ఎల్లుండి ఏం తీస్కొస్తావ్
ఎల్లుండి చెప్పినగా అక్కా
ఫ్రూట్స్ ఏమైన తీస్కొస్తావా ఎల్లుండి
ఆ తీస్కొస్త అక్క
ఏం ఫ్రూట్స్ తీస్కొస్తావ్ బనానా ఆపిల్, దానిమ్మ
ఆపిల్, దానిమ్మ గయి గోరంగా రేట్లున్నయి అక్క ద్రాక్ష, పూచ్చకాయ్ ఆ టిపండు
ఆ
అర్టిపండు, ద్రాక్ష, పుచ్చకాయ్
ఆ సాయి ఒ సాయి తెలివనట్టుంది
ఆ
ఆ సరే సరే నాని ఎల్లుండి మరి మార్నింగే రండి
ఆ సరే అక్క
మన ఫంక్షన్ కెళ్దాం
ఆ సరే అక్క
ఆ వచ్చే ముందు నాకొకసారి ఫోన్ చేయండి
ఆ సరే అక్క
ఆ సరే సరే నానే
ఆ సరే అక్క
హలో నాని
ఆహ్ అక్క.
మళ్ళీ హాస్టల్ కి ఎప్పుడు వెళ్తున్నావ్ నాని.
నేను ఇంకో పది రోజులో వెలతా అక్క పది వారం రోజుల తర్వాత వెళ్తా.
అంటే టెన్ డేస్ ఇక్కడేనా.
ఆహ్.
ఓ వావ్. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎగ్జామ్ రాసి. తర్వాత నువ్వు రావాలి.
ఆహ్ గంతే ఇక మొత్తం ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వత్త దాని తర్వాత.
మరి టెన్ డేస్ హాలిడే ఎందుకు తీసుకున్నారు మరి మీరు.
ఇక ఫేస్ట్ అన్యువల్ డే జరిగింది ఆల్రెడీ జరిగిన తర్వాత ఇగ మస్తు రోజులుయింది ఇగ ఇంటికి రాక అని చెప్పేసి ఇంకా అందరు ఎళ్లి. చెప్పారు నేను కూడా మా వాళ్ళని అడిగితే డాడీ రానా అంటే సారే అందరితో పాటు ఇక నువ్వు ఉండి ఆడ ఏం చేస్తావ్ వచ్చేయని చెప్పిండు ఇక నేను కూడా వచ్చేసిన.
ఆహ్ మీ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతే నువ్వు కూడా వచ్చేసినావా.
ఆహ్ ఇక నేనొక్కడినే ఇంకా బోర్ కొడతది అన్నట్టు ఇక ఫుడ్ తినలేము అన్నట్టు హాస్టల్ ఫుడ్.
వేదక్ మజ్జిగ పెట్టారా.
ఆహ్ సగం సగం ఆహ్ ఉడికి ఉడుకని అన్నం. ఆహ్ ఉప్పు ఉండది కారం ఉండది ఆ దొండకాయ కూరను అయితే డైరెక్ట్ నీళ్లలో ఉడకబెట్టి ఉప్పేసి పసుపేసి ఇచ్చేది. దరువు. అందులో ఏం ఉండాయే కూరలు మంచిగా ఉండావు అన్ని. చికెన్ కూడా మంచిగుండది.
నీకు కొనడం వచ్చు కదా నాని నీకు కొనడం వచ్చు కదా.
హాస్టల్ లో వండనీయరు కదా.
ఆహ్.
ఆహ్ మళ్ళా బయట ఉందామా అని అంటే బయట రూములుకూడా లేవు. అరవై కిలోమీటర్లు దూరం ఉన్నాయి అరవై కిలోమీటర్లు అటు పక్క మంచిర్యాల సైడు గందుక అని చెప్పేసి ఇగ నేను కూడా హాస్టల్ లోనే ఉంటాను. డాడీ బయటికి అంటే అసలు పంపియడు ఇగ.
బయట ఉండకుడదు ఉండకూడదు లే హాస్టల్లోనే ఉండాలి.
ఆహ్. హాస్టల్లో వండుకుందాం అని అంటే వద్దంటారు ఆహ్. సరే అక్కా.
ఈ శ్రీరాముల్